హలో అన్ హలో అండి వినిపిస్తుందా అండి
ఆ ఇప్పుడు ఇన్పిస్తుందండి మీకి ఇన్పిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారండి బాన్
ఆ బాన్నమండి మీరు బావున్నర
ఆ బావున్న మండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి టిఫెన్ తిని ఇప్పుడే కూర్చోన్నామ్
అవునా అండీ
హవునండి మీరేం జేస్తున్నారండి
ఏం లేదండి పక్కింటి ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేస్కొని వ చ్చిందండి వాళ్ళింట్లో వాళ్ళు కొంచెం గో ఒప్పుకోలేదంట అనేసి గొడవ జరుగుతా ఉంటే చూస్తూ ఉన్నానండి మీరేం చేస్తున్నారండి
ఏంటోనండి ఈ మధ్య అందరు బరే లవ్ మ్యారేజెస్ జేస్కుంటున్నారెక్కువగా
అ ఆ అవునండి ఇంట్లో వాళ్ళకి చెప్పకోకుండా వెళ్ళి పోడాలు అలానేమొ ఇంట్లో చొప్కుంటే వాళ్ళు మంచిగా ఒప్పుకుంటే మంచిగా చేసకోచ్చు కదా అండి
అవునండి అవును అదే నిజమే కానీ ఎవురు పోరు కదండి
ఆ అవునండి ఒప్పుకోరు ఒకటే క్యాస్ట్ అయ్యిండి ఇప్పుడు మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ ఒక్క టి లవ్ మ్యారేజ్ చేస్కుంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది కదా అండి కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఇంట్లో ఎన్నో గొడవలు జరగడం వల్ల వీళ్ళు ఎళ్ళిపోడాలు ఎళ్ళిపోయ్ న్ తర్వాత వీళ్ళు కష్టాలు చాలా ఉంటాయ్ గద
అవునువునండి అయిన ఇప్పుడు వాళ్ళు లవ్ మ్యారేజ్ చేస్ కు కొని బయటకెళ్ళి ఎలా బతుక్తారండి ఫ్యామ్లీ ఉంటే ఫ్యామ్లీ చూస్కొంటుంది కదా ఒప్పించి చేస్కుంటె
ఓ అవునండి కానీ ఇపుడు ఇప్పుడుండే జండ్రేషన్ లో అలా లేరు కదా అండి ఎవరొ ఒకరు ఖచ్చితంగా ఎలాగలా వాళ్ళని నమ్మి చేసుకుంటున్నారు చేస్ కున్న తర్వాత ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అదే పేరెంట్స్ చెప్పిన మ్యారేజ్ చేసుకుంటే మంచిగా వాళ్ళు ఏమైనా ఇద్దరు మధ్య గొడవలు జరిగినా కూడా వాళ్ళ ఇద్దరు అ అమ్మ వాళ్ళు చూసుకుంటారు కదా అండి
అవునండి అవును ఇప్పుడు ఇంట్లో ఒప్పు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇంట్లో ఒప్పించి చేసుకుంటే ఏమన్నా క ష్టం వచ్చినప్పుడు గాని వళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ చూసుకుంటుంది కదండి ఇప్పుడు అలా వెళ్ళిపోతే ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే ఎవరండి చూసుకుంటారు వాళ్ళని వాళ్ళకే ప్రాబ్లం కదా
ఓ అవునండి ఈ అమ్మాయి చాలా ఇయర్స్ నుంచి లవ్ చేస్తుందంటా అండి
ఓకే
ఆ అన్న ఉండి ఆ అన్న వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారంట వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పు ఒప్పుకోలేదంట అమ్మాయి వాళ్ళ ఇంట్లో
ఆహా
అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు అనేసి ఒక రోజు నైట్ వెళ్ళిపోయారంట అండి రీసెంట్ గా నే ఒక టూ డేస్ బ్యాక్ వెళ్ళిపోయారండి ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంట్లో కనిపించట్లేదు అనేసి ఆ అమ్మాయిని వెతు తుకుతూనే ఉన్నారండి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు మళ్ళీ వెతుకుతూనే ఉన్నారు వెతికి వెతికి వెతికి లాస్ట్ కి ఇక్కడ ఉన్నారు అనేసి తెలిసిందండి పోలీసు ద్వారా ఇంకా పోలీస్ వాళ్ళు పట్టుకొని వచ్చారండి
ఓకే
పట్టుకొని వచ్చేసి ఇంటి దగ్గర దింపారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు మంచిగా కొడుతున్నారు అ ఆ అబ్బాయిని కొడుతున్నారు ఈ అమ్మాయిని కొడుతున్నారు అండి ఫస్ట్ ఈ అమ్మాయి వెళ్ళిపోకపోతే వా వాడికి దెబ్బలు తగలవు కదాండి కొట్టారు కదా వాళ్ళు కూడా
ఏ అవును వాళ్ళకి ప్రాబ్లమ్ పాపం తప్పు కదా ఇప్పుడు అతనికి ఏమన్నా అవుతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇబ్బంది కదండి వాళ్ళు చూసు కోల కదా వాళ్ళ ఫ్యామిలీని అలా చేస్తే తప్పు కదండి
ఆ అవునండి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒకటే ఒకడే అబ్బాయి అంటా అండి
ఆహా
ఆ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇద్దరు కూతుర్లంట ఈ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి అంట వెళ్ళిపోయింది ఎట్లా నువ్వే పెద్దదానివి నువ్వే వెళ్ళిపోతె ఎట్లా అనేసి అట్లానే తిడుతూ ఉన్నారంట అండి బాగా కొడుతున్నారు ఇంట్లో గట్టి గట్టిగా అడుస్తూ ఉన్నారండి అలా చూస్తూ ఉన్నాను ఇలా ఇలా చేయడం చాలా ఇబ్బంది కదా అండి ఇంట్లో వాళ్ళ పరువు పోతుంది
అవునండి అవును అసలు అలా చేయడం తప్పేనండి ఇంట్లో ఒప్పించి చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు వీళ్ళకి బాధ ఉండదు కదా పేరెంట్స్ కూడా మా పిల్లల్ని ఇలా చూసుకోవాలి అని కష్టపడి చిన్నప్పటి నుంచి పెంచుంటారు కదండి వాళ్ళు వాళ్ళకి బాధ ఉంటుంది కదా ఓ ఒకసారి ఎవరు లవ్ మ్యారేజ్ అన్నాగానీ ఎవరు ఒప్పుకోరండి ఒక రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేసుకుంటే ఒప్పుకునే వాళ్ళేమో కదా అది కాకుండా సేమ్ క్యాస్ట్ కదండి ఖచ్చితంగా ఒప్పుకునే వాళ్ళు
అదే అండి సేమ్ కాస్ట్ అయినప్పుడు ఎట్ల ఒకటో కాళ్ళ మీద పడి ఇట్ల చెయ్ అట్లా ఒప్పిచుకుంటే ఏదో ఒక గోలా ఉండదు కదా అదేదో మీరు వెళ్ళిపోయే దాని కంటే, ఇంట్లో వాళ్ళు ఇంకా గ్రాండ్ గా మంచిగ
మంచిగా పెళ్లి చేసుకుంటారు ఇప్ ఇప్పుడు వాళ్కి ఏమన్నా అయినప్పుడు కూడా వాళ్ళు వచ్చి చూస్తారా అండి ఇప్పుడు ఎళ్ళిపోతే అలా ఎవరు చూడంరడి. అదే వాళ్లేమన్న ఫ్యామిలీని ఒప్ ప్పించి చేసుకోయింటే వాళ్ళకి ఏమన్న ప్రాబ్లం వచ్చినా వాళ్లొచ్చి చూసేవాళ్ళు. ఇప్పుడు ఆమె ఆమె పెళ్లి చేసుకొని ఎళ్ళిపోయింది ఇప్పుడు ఆమె ఏమన్నా ప్రెగ్నెంట్ అయినా తనొకటి చూస్ కోలేదు కదండి ఫ్యామిలీ వున్నింటే ఫ్యామిలీ చూస్ కునేది కదా ఇప్పుడు అయితే ఈ కాలంలో చాల మంది అల్ అందరూ అలాగే చేస్తున్నారులేండి. అసలు పేరెంట్స్ మాటే వినడం లేదు.
ఇంకా ఇప్పుడుండే జనరేషన్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఒకవేళ ఇప్పుడు వెళ్ళలిపోయిన్ తర్వాత ఒక బిడ్డో ఒక పాపో ఎవరొకరు పుడితే ఇంటికోస్తే ఒప్పుకుంటారులే అనే తాట్లో ఉన్నారండి, అందుకని మాక్సిమం వెళ్ళిపోతున్నారండి అట్లా.
కానీ చాలా మంది అలా ఒప్పుకోరు కదండి అసలు, వాళ్ళు పయ్ చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచింటారండీ. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టింటారు, వాళ్ళు వెళ్ళిపోతే వాల్కి ఎంత బాధ ఉంటుందండి అది ఆలోచించరు కదా వాళ్ళసలు
ఆహా లేదండి ఓ ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఊర్లో ఊర్లో వాళ్ళు అమ్మాయి వెళ్ళపోతే మాత్రము చాలా అండి వాళ్ళని ఎన్ని సార్లు ఎన్ని మాట్ టలు అంటారండి అమ్మ నాన్నలు వాళ్ళు
అవునండి మొన్న కూడా మా ఊర్లో ఒకరు అలాగే వెళ్ళపోయినారండి. అసలు వాళ్ళనయితె ఊర్లో కూడ పిల్చు కోవట్లేదండి మీరు ఊర్లోకి రాకూడదు. మీరు ఏమన్నా అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ ఉంటరు కదండి వాళ్ళు ఏమన్న ఫ్యామిలీస్ ఏమన్న ఇంట్లో పిల్చుకుంటే మీరు ఇల్లు అవ్ ఊరు వదిలేసి వెళ్ళిపోవలి అని చెప్తునారండి మా ఊర్లో అయితే అసలు మొన్న. ఇంత ప్రాబ్లమ్స్ చేయడం అవుస్ రమా అండి ఏదో ఇంట్లో మాట్లాడింటే ఒప్పుకొని, పెళ్ళి చెపిచుంటే ఈ బాధే ఉండ ఉండేది కాద కదండి.
ఆ అవునండి ఇప్పుడు ఆ అమ్మాయి సడన్ గా ప్రెగ్నెంట్ అయినా కూడా వాళ్ళ ఆ హస్బెండ్ తో లేకపోతే ఈ అమ్మాయికి క సడన్ గా నొ పు నొచ్చినప్పుడు కూడా చాలా కష్టం కదండి హాస్పిటల్కి తీసుకెళ్ళలండి.
అవునండి అవును అదే కాన్ కదన్ చెప్తాండేది. అసల్ వాళ్కే కదా ప్రాబ్లం అవుతుంది.
ఉ అందుబాటులో లేనప్పుడు ఇద్దరు ప్రాణాలు ఎవరూ లేనప్పుడు పక్కన అందులో టౌన్ లో ఉన్నప్పుడు ఎవరు పట్
అవునండి అస్ అసలు ఆ కనీసం ఊర్లో అన్న ఉంటే పక్కింటోళు ఏ మా వాళ్ళలే అని అట్లీస్ట్ వాళ్ళన్నా చూస్ తరండి ఈ టౌన్స్ లో అయితే అలా అసలు పట్టించుకోరండి. ఎవరు ఏమైతే నాకేం లే అని ఎవరి పని వాళ్ళలో ఉంటారు వాళ్ళు.
మ్ అవునండి అప్పుడు ఇద్దర్ ప్రాణాలు కోల్పోతారు కదండి.
అవునండి అవును అసలు ఈ మధ్య చా లా మంది ఇలాగే చేస్తున్నారు లేండి. అసలు ఎవ్వరు చూసినా అంద్ అందరూ అరేంజ్ మ్యారేజ్ అట్లీస్ట్ కొంతమంది అయితే ఇంట్లో ఒప్పించి చేసుకుంటున్నారు. అట్లా వాల్ ఉమ్ ప్చ్ ఓకే వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా అయినా వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు చూసుకుంటారు కదండి, వాళ్ళకో ధైర్యం ఉంటది కదా. ఇంట్లో ఇప్పుడు ఒప్పుకొన్ చెపిస్ తే ఇంట్లో వాళ్ళే చేపిస్తున్నారని పేరెంట్స్ కి ఏమనిపియదు వాళ్ వాళ్ళ పరువు మర్యాదల గురించి కూడా ఆలోచించాల కదండి
ఓ ఎన్ని ఈ కాస్ట్ తక్కువైనా గూడా మనం ఏదోకటి తన్ను మన్ చిగా ఉన్నప్పుడు నన్ను చూసుకున్నా చూసుకుంటాడు అనే ధైర్యం ఉన్నప్పుడు నువ్ ధైర్యంగా చెప్పుకోవాలి ఎన్ని కష్టాలొచ్చిన అమ్మ వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు ఎలాగోల ఒప్పుకుంటారు గదా అండి
అవునండి అవును ఒక్కసారి కాకుండ రెండు మూడు స్ సార్లు కన్నా ఒప్పుకుంటారు కదండి అస్సలు మాట్లాడత్ తె ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల కదా ఏమి మాట్లాడకుండా ఊరికే ఎళ్ళిపోతారండి అసలు
ఆ అవునండి ఆ అబ్బాయి మంచోడయ్యి నువ్వు ఏ ఆ అబ్బాయి ఒక ఇప్పుడు మాక్సిమం జాబ్ చూస్తారండి జాబ్ చూస్తున్నాడంటే ఒక జాబ్ వచ్చినప్పుడు ను జాబ్ లేకపోయినా కూడా నువ్వు తను నా జాబ్ తెచ్చుకుంటాడు అనే ధైర్యం నీకుంటే నువ్వు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఒప్పుకుంటారండి
అవునండి అవును అదేమో నిజమేనండి
ఇంగట్ల ఏదైనా స్ట్రిక్ట్ ఫ్యామిలీ ఉంటే ఒప్పుకోరు కానీ అలాన్ టి వాల్లింగ ఏం చెయలేము కానీ నీకు ఆ అబ్బాయి మీద నమ్మకం ఉంటే నువ్ ఒప్పిచ్ కోవాలండి
అవునండి అవునవును ఎవరు ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనే అనగానే ఎవరు ఒప్ ఒప్పుకోరు కదండి మనం ఒప్పించుకోవాల గదండి
ఆ అవును అంతే ఆ అవునండి కనీ ఇట్ల ఎళ్ళిపోయి ఇగ ఇబ్బందులు పడి మళ్ళీ ఎన్నో మాట్లియీ అమ్మ వాళ్ళని మాట్లాడె మాటలిచ్చి ఆ పోలీసోళ్లతో మీరు కొట్టిచ్చుకొనేసి ఆ ఓకే అండి మళ్ళీ ఓ ఒప్పుకుంట్ టారు ఓకే తర్వాత తన మీద నీకు నమ్మకం ఉంటుంది సడన్ గా తను మారొచ్చు చెప్పలేం కదా అండి
అవునండి అవును
తను మారిన్తర్వాత ఒక్ క్కదానివే నువ్ అయిపోతావు అప్పుడేంటండి వెళ్ళిపోయిన్తర్వాత ఇప్పుడు మాక్సిమం అబ్బాయిలు అట్లే ఉన్నారు, అమ్మాయిలు అట్లే ఉన్నారు
అవునండి అవును ఈ మధ్య ఎవ్వరు అసలు పట్టించుకోట్లేదండి ఇద్దర్ రు అలాగే ఉన్నారు ఏమో పేరెంట్స్ ఏమైపోతే ఏమ్లే మేం బాగుంటే చాలు అనుకుంటరు కనీ పేరెంట్స్ లేకుంటే వాళ్ళు ఎలా అండి బాగుంటారు వాళ్ళకేమన్న ప్రాబ్లం అయినప్పుడు కష్టంలో ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు నార్మల్ గయితే ఫ్రెండ్స్ తోడుంటారు కనీ క ఏం పెళ్ళయిపోయిన్తర్వాత కష్టం అంటే ఎవరు తోడు రారు కదండి ఎవరి పని వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది అవుతుంది కదండి ఇప్పుడు వాళ్ళక్కూడా ఒక లైఫ్ ఉంటది కదా కానీ ఇప్పుడు ఎవరూ అలా పట్టించుకోట్లేదండి
అదే అండి ఆ ఒక అబ్బాయి మళ్ళీని ఎళ్ళిపోయిన్తర్వాత నువ్వు ఒక్కదానివే ఉంటావు మళ్ళ ఇంటికి తిరిగి వస్తే ఈ అమ్మ వాళ్ళ పరువు మళ్ళీ ఎళ్ళిపోచ్చు కదా అండి ఇట్ల ఎళ్ళిపోయి ఎట్ చ్చింది అది అట్లానేసి
అయినా ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటేనే బెటర్ కదండి
ఆ అవునండి ఎందుకంటే ఆ ఎక్కడో ఉన్నవ దె అబ్బాయిని వెతికి తీసుకొనొస్తారు కానీ ఆ అబ్బాయి మంచివాడు అయితే ఇప్పుడు మంచిగా చూసుకుంటాడు అని ఆ
ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయినా పేరెంట్సే చూసుకుంటారండి
ఆ అవును అవునండి కానీ ఆ ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ లో కూడా కష్ టం కదండి ఎవరినో తెస్తారు వాళ్ళతో మనం కూడా మింగిల్ అవ్వాలన్నా కూడా మనకు కష్టమే కానీ అబ్బాయి మంచోడు మనల్ని అర్థం చేసుకున్నాడు అంటే చాలా హ్యాపీగా ఉంటదండి లైఫ్
అవునండి అవును
ఏంటో అండి ఈ జనరేషన్ వాళ్ళు ఇట్లా అయిపోతున్నారు చిన్న పిల్లలు కూడా చిన్న ఇప్పుడు ఇప్పటి నుంచే లవ్ చేస్తున్నారండి
అవునండి అవును ఈ మధ్య అయితేగిన ప్చ్ ఒక టెన్త్ క్లాస్ అలా అలా వస్తేనే అందరు అలాగే చేస్తున్నారండి ఈ మధ్యన అయితేగిన
చేస్సున్నారు కానీ
అసలు ఏం అనుకొంటున్నారో ఏమో అండి అసలీ మ ధ్య ప్చ్ ఇంకా వస్తూ వస్తూ జనరేషన్ ఎలా తయారవుతుందో అనిపిస్తుందండి ఒకసారి అయితే
ఆ ఒకసారి భయం అయిపోతుందండి అసలు
అవునండి ఎప్ ఎవ్వరు చూసినా అలాగే చేస్తున్నారు ఈ మధ్యనై మ్యారేజ్ అనే పేరే చాలా తక్ కువ అండి అందరూ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అందరూ ఇదే చెప్తూ ఉంటారండి అసలు
ఒక్క కుటుంబంలో ఇద్దరు ఉన్నారంటే ఇద్దరులో ఒక్కరికన్నా లవ్ ఉం టది అండి ఇప్పుడున్న జనరేషన్లో అయితే
ఒప్పించి చేసుకోవాలండి
ఆ అవునండి అరేంజ్ మ్యారేజ్ బెటర్ అండి కానీ లవ్ మ్యారేజ్ రెండు ఒకటే అండి కానీ ఒప్పించుకుంటే మంచి ది అనేసి అంత అంతే అండి
అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ కానీ ఫ్యామిలీస్ ఉంటాయి మనకి తోడుగా ఇప్పుడు తోడుగా ఎవరన్నా కావాలన్నా తోడు ఉంటారు కదండి
హ్మ్ అవును అవునుండి కరక్టే అండి అది కూడా
ఓకే మరి
ఓకే అండి ఓకే అండి మంచి విషయాలు చెప్పారు
మీరు కూడా మంచి విషయాలు చెప్పారండి ధన్యవాదాలండి మీకు
మీక్కూడా థ్యాంక్స్ అండి బాయ్ అండి ఓకే అ